హలో ఏం చేస్తాన్న హలో
మన్నడు వర్ ఫ ఏం చేస్తాన్నా వేరేనా మసే
ఇప్పుడు నాక ఒంటక వచ్చింది కదా అది వే అవి అది వేది
ఏం చేస్తాను
అది వేరే పప్పు చేసింది ఇప్పుడు నాకు కూడా వచ్చింది అదే టాస్
హ
నేను ఊరికే ఉన్నా కడుకొర ఉ నా కాలేజ్ అయిపోయింది ఉగాది ఇపు నాలుగు రోజు ఆ తినన్నా ఉగాదికి నాలుగు రోజులు సలవుల ఏంటి నాలుగు రోజులు నాలుగు రోజులు మే పోవాల
నస్తే నేన వస్తే కుత్త
అయితే పోదామని ఉన్న నాలుగు రోజులు మళ్ళీ వరుండి అనిస్తా
అ
బస్ పోదమా ట్రెన్కా
హ
బస్ పోదామా ట్రైన్కి పోదమా
ను ట్రైన్కి వెళ్ళిపో
బస్కి బోత నాకు ఆధార అప్టేట్ అయిందిప్పుడు
నువ్ప్పు బిర్యానీలి పోవ నేను వచ్చ చల్ క లేట్ అయితన గదా నేనైతే నైట్ లో ఎక్కితే పద్దునేదిగయిచ్చు లేదంటే పొద్దున్నెలకి ఎక్కితే నైట్కిి దిగుతాకి
తవా ఒకసారి
ఎలా
మ కాదు మే
ఆ
మనం ఇడూస్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ పోదామా మనం అక్కడ బట్టలు చూసి ఫ్రెండ్స్ లో తీసుకుంటానును కొంటే
ఆ సరే స
ఏం తిన్నావు
మునక్కై
మేము కూడా
మన కాయ చ అల ఎ మామిడికాయషణ
ఇక్కడ కూడా అంతే సాంబార్లా కూడా వేస్తా భలే ఉంటుంది కదా
ఆ బాగున్నాండి
గ్యాసు లేవన్నావు
ఏమో మళ్ళీ ఎట్లైతుందో ఏంో ఈ నెలది కట్టేసిన
ఏంది
డబ్బులు
ఉమ్ మీది సెలవులా
ఏదానికి
నువ్ నే నేను పోయినప్పుడే నువ్వు వచ్చేస్తావా నాతో పాటి
నువ్వు పోయిండే రోజు నేను అమ్మ అయితే సోమవారం రమ్మనింది
ఉహూ
ఉమ్ ఆ శనివారము ఆదివారము ఇల్లు పూతాము పని ఎక్కువ ఉంటుంది కోపం లో నాతో తిట్టించుకుంటాము సోమవారం రా అనింది అమ్మ
ఉమ్ నువ్వంతా పని చేసినప్పుడే నువ్వు పని చేయవు నేను బుధవారం వస్తా
బుధవారం వరకు రా
ఉహూ మాకు మళ్ళీ అటెండెన్స్ పోతుంది ఇదే దా ఈ మంత్ ఏ లాస్ట్ మాకు అటెండెన్స్ మళ్ళీ ఎగ్జామ్లు ఉన్నాయి
మాకి మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి
ఉమ్ మళ్ళీ మే నుంచి జూలై వరకు ఇంటర్న్షిప్ ఉంది మాకు టూ మంత్స్
ఎంత టూ మంత్స్ మళ్ళ ఇ ఇంట్లోనే
ఇంట్లో కాదు ఈసారి కంపెనీకి వెళ్ళాలంటేదో ఇన్స్టిట్యూషన్స్ కి
యా కంపెనీ కి
తెలీదు
ఇక్కడ ఒకఅక్క ఈసీఏనే అంటా
ఉమ్
ఏదో వర్క్ కు పోతా ఉంటది డైలీ
ఉమ్
ఏమంటే సాఫ్ట్వేర్ అంటుంది
ఏదోలే
మన దగ్గర ల్యాప్టాప్ లేదు ఏం లేదు
సాఫ్ట్వేర్ లో వాళ్ళకి ల్యాప్టాప్ వాళ్లే ఇస్తారు మన వాళ్ళ దగ్గర కోనుకు అ యాదో బుక్చేస్తా అంటుంది ఇంటర్న్షిప్ ఏందో చేస్తా అంటుంది అంతే జాబ్ ఏం కాదు
అవునా
ల్యాప్టాప్ లేకుపోతే అసలు అలో చెయ్యరు సాఫ్ట్వేర్
అన్నయ
నీది కార్య బ్యాచ్ ఎంత నీ బ్యాచ్ నెంబర్ ఎంత
ఆ సెవెన్
ఐ థింక్ నీది ఫస్ట్ ఉంటుంది నాది ఫిఫ్త్ గ్రూప్
ఉమ్
నాది ఫిఫ్త్ బ్యాచ్ కార్య యాప్ లో నీకు వాట్సప్ ట్లో మెసేజ్ వస్తుందే
ఆ
ఆ దా దాంట్లో ఉంటుంది నీది యా బ్యాచో నాక్ తెలిసి మీకు లేట్గా వస్తాయి. ఊ
వస్తా కార్య యాదన్న కారి
ఎతుకు
ఊ
ఆడ పైన ఉంటుంద్ చుడు నువ్ యా బ్యాచ్ అని
బ్యాచ్ టూ అమ్మ నది
ఊ మీకు లేట్గా వస్తుంది అయితే
ఆ
లేట్గానే వస్తుంది మీకు నువ్వ ఎవరితో అయినా రెఫర్, నీకు ఒక లింక్ పెడతా ఆ లింకు అబ్బాయిలకి కూడా పెట్టొచ్చు. ఇప్పుడు కార్య అబ్బాయిల కూడా అంటలే. అ ఆ లింక్ వాళ్ళకి షేర్ చేసి, వాళ్ళ డీటెయిల్స్ అన్ని పెట్టిపిచ్చి, లాస్ట్లో రెఫరెన్స్ ఎవరు అని చెప్పి, నీ పేరు నీ నెంబర్ పెట్టి, డబ్బులు నీకు ఒక నంబర్ ఒక ఒక రెఫరెన్స్కి రెండు వందలు వస్తుంది.
ఊ
అబ్బాయిలు కూడ చేపియో నేను అబ్బాయికి చేపిద్దాం అనుకుంటే వాడు నా దగ్గర ఫోన్ అకౌంట్ నంబర్ లేదు కదా ఫోన్ పేది
ఎవర్ దగరా
వంశీ గాని దగ్గర
మన అకౌంట్ నా ఫౌన్లోనే ఉంది.
ఫోన్పే
ఊ ఫోన్ పే అంటే ఏటి కడుంటేనే ఫోన్ పే వచ్చే
ఉందా వానికి ఏటిఎం కార్డు?
ఉహు
మల్ ఏ అదేగ చెప్తాంది
ఉ
అదే చెప్పింది వానికి లేదని
ఆ నేను మొన్న పిల్చుకు పోయింటే వాడు చేపిచుకోకుండా వెళ్ళిపోయినాడు. ఆధార్ కార్డు లేదన్ నన్నేం చేయమంటవ్?
ఏం చేయల్లో వాడింగ ఈ రోజు టూ బి కష్టం వచ్చిందంట పేపరు. ఎట్ల రాసినాడో ఏమో.
ఉమ్ పాస్ అయిపోతే మహా వాడు మేల్ బుడి ఊ ఊర్లో అందర్ దగ్గర పాయ
హు
ఎట్లుండ అసలు ముగ్గురు మంచిగున్నాం అనుకునేటప్పుడే అన్ పడిపాయా.
ఊ అయిన వాడికి ఉ చదువుతాడ్లే పాపం కోవ్ పట్నాడన్
అంతే మే మనకి ఎందుంది మే కానీ కొవ్వు వాడుకి అంతే ఆ నేను ఎట్లున్నా బతుకోవాలన్నంత వాణికి ఆ మంగళకర్రలో స్ట్రెస్ పెట్టి పెట్టి పెట్టి
ఒకసారి బయటకి వచ్చే తలికి
వాడు కియా కి పోతాడంటమ్మా
వాళ్లకి చెప్తారులే కానీ నువ్ పొద్దునే ఏం తింటివి
ఆహ్
పొద్దునే ఏం తింటివి
లెమన్ రైస్ నువ్వు
ఇడ్లీ మౌనిక బాక్స్ తెచ్చిండా నేను వచ్చేసి మధ్యాహ్నం చేస్ సరే
ఆ
ఆ పాప కి అది ఎత్తుకుపోతాయినా ఆ పాప వచ్చేసి వాళ్ళ పీజీల మధ్య పొద్దునే ఏం టిఫిన్ పెడితే అది మార్చేస్తుంది.
ఉహ్ అయమ్మ మధ్యాహ్నం తెచ్చుకోదా
మధ్యాహ్నంకి తెస్తుంది పొద్దున్నేకి తెస్తుంది మధ్యాహ్నం అ పొద్దున్న మధ్యాహ్నం కూడా నేను రూమ్ లో చేసిండేదే తింటుంది ఫీజలోది ఆ పాపా తిన్లేదంట
ఉహ్
బా టిఫీను నైట్ లో వంటలు బాగుంటాయి మధ్యాహ్నం చేసేటీవీ బాగుండవు వాళ్ళు పీజీ లో
ఆహ్ అన్నీ తావుల అంతే
ఆహ్
ఇకా నైట్ లో ఎగ్ దోశలు అవి ఇవి వేసిస్తారు హలో
ఆ చెప్పు
సరేలే ఇంతే
పది నిమిషాలు మాట్లాడల్లా నీక్ పని ఉంది ఎమో పని ఉంటే చెప్పు నేను వస్తా
ఉహ్ సరే
సరే ముప్పై తేది నొప్ నువ్వే టైం కానీ నువ్వు ముప్పై సెకండ్లు ఉండు మే తల్లి
సరలే మాట్లాడు
ముప్పై సెకండ్లే ఇరవై సెకండ్లు
ఇంకేమీ ఆహ్
సరే బాయ్
ఉహ్ బాయ్